చెప్పు ఏంటి కర్రీ సంగతి
మ
అంగాలా
మునకాయల సాబార్ సాబార్
మునక్కయ సాబారా
ఆవున
అవేం చేస్తున్నావు
ఏం చేస్తానో పనుకొని రీ చూస్తా
ఆహ
గడ్డి
అమ్మాయిలు వస్తుంది ఆ
అమ్మ మ ంది వాళ్ళ వాళ్ళ చెల్లెలు ఫోన్ మాట్లాడండి వాళ్ళ చెల్లెతో ఫోన్ మటలలేదడి ఆ
సరే సరే సరే
నువ్వేం చేస్తాన్నావ
పిండి కలుపుతా ఉన్నా నేను
ఓ మే రోజు చేస్తావు కదామే కొంచం ముందుగా కలిపి పెట్టుకోవచ్చు కదా
ఆ అట్ట బాగుండదు అది ఆనియన్స్ వేస్తాం కదా బాగుండదు ఆనియన్స్
ఆనియన్ సకుడా కల్ ఆనిన్ ఆనిన్ కు అలి ఇకు కట్పేసి ఆనియన్స్ కల్ప ఆ
ఆనియన్ చేయకపోతే పుల్లగొచ్చేస్తుంది
ఆహా
అందుకనేసి ఒకరగ కట్ చేేసానంటే ఆ అప్పడుకప్పుడు కలిపి ని అప్పుడికప్పుడుకి కూడా గట్టిగా వస్తుంది తెలుసారు ఒట్టే
ఆ
ఒక ఫైవ్ మినట్స్ వదిలేస్తే అది నాని
ఓ
కట్టేసార అంటే అది స్లోగా చిన్న మంట విండే కాలాలి అది కాల్త ఉంటది నా పాటి
బడకు ఉ ఇదు బందాలకు అద్ద ంబ దో బంటాా
అట్ట పెట్టేేశాను అనుకో కింద నీళ్లు కూడా చేరిపోతాయి దాంట్లో
ఏ దాంట్లో పిండిలో
పన్ ఆ
ఆహా
అందుకనేసి మేము అది ఎంత గట్టిగా చపాతి పిండి అంత కూడా పట్టదు
ఆ
ఆ మెత్తగానే వచ్చేస్తుది నీళ్ళు అదంటే గట్టిగా పిసికాలి
ఆ
మైదా ద ఆారకుండ పక్కన పెట్టు ఎలుకొచ్చినట్టుంది ఇంట్లోకి ఇద టమటా ఇదూ
ఆ
అ ఆన మైదా దారపుండ
ఎవరెవరు వేస్తారో నేమ్స్ టైప్ చెయయండి అంట
ఎప్పుడు ఇప్పుడు పెట్టిన గ్రూప్ లోనా
ఆ
ఎవ్వరు ఇరు
నేను తీనమ్మ నన్ను అడిగితే మెసేజ్ రసల్
ఆ అసలు మనం చేయమని చెప్పి అడిగాము ఇవన్నీ ఆహ మనం ఏనా చేయమని చెప్పాము ఇ అన్న్య ఎప్పుడు లేదు ఇప్పుడు వచ్చి పెడితే మన సీనియర్స్ వేస్తున్నారంట ఫస్ట్ క సీనియర్స్ందాన్నాాల
లేమంటే ఇప్పుడే కదా మేము ఉంటాము ఇంకా నెక్స్ట్ ఇయర్ ఉండం కదా
ఆ
అనేసి చేస్తా ఉంటారు
వాళ్ళ దగ్గర ఉంటే మన దగ్గర ఉండ బల్లే అవును వన్ మంత్ కూడా ఇంకాేడంది లేదు ప్రజెంట్ వాళ్ళకి మిడ్ జరుగుతుంది మిడ్
అే ఎపోతే ప్రాజెక్ట్ ఉండల ప్రాజెక్ట్ రివ్యూ
మిడ్ తర్వాత గ్రాంట్ వచ్చి ఆ గ్రాంట్ వచ్చ వాళ్ళకి ప్రీఫైనల్ గ్రాండ్ టెస్ట్ కాదు
ఆ ఫ్రీ ఫైనల్ ఇ మ ఫైైనల్ ఫ సెమ్ థర్టీ ఫస్ట్ నుంచింట
ఆ ప్రీఫైనల్ తర్వాత ప్రాజెక్ట్ అంట
ఆ
వీళ్ళ సీనియర్స్ ఏమంటున్నారంటే
ఆ
మేము ప్రీ ఫైనల్ రాయము
ఆ
మాకు అంత టైం లేదు
అవును అంతే కదా మళ్ళీ ఒకవేళ సినిమా అయిపోయిన తర్వాత అన్నా ప్రాజెక్ట్ రివ్యూస్ అ పెట్టుకుంటే ఒక టైమ్ ఉంటద అనికోవచ్చు
ఆ
ఆ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు ఇ ప్రై ఫైనల్ రాసుకుంటా ప్రాజెక్ట్ వి కాతర
ఏ వస్త
కొంచంచమేరం ఉండల ప్రిసిపల్కి
కళ్యాణన వచ్చు మొన బర్త్ నిన్న బత్ తిమ్లాడుకుంటున్నారు
యరో
సీనియర్సు
ఆహ మ ప్రా మూనిస
ఆ
అరే మయా
ఆయన కాదు కళ్యాణ్ నయన వచ్చాడువుతున్నారు
అదే ఆమయమా నా వైస్ ప్రిన్సిపల్
ఇద ఏం మామేం అన్న తెలిదు
పండుకోవాలి
ఆ మీ మన డోర్ దగ్గర బయట నిలబడుకొని మాట్లాడింది
ఆహా
అది నాకు మాకు వినిపించదు కదా లోపలికి సీనియర్స్ తో మాట్లాడే వాళ్ళకైతే తెలుస్తాది దాని గురించి నేను సీనియస్ కి చాలా దూరం మైతిని
అ హ హ
పెద్దగా మా అసలు తెలీదు మాట్లాడను తెలిసినోల్లోతో కూడా
ఆ
ఆ
నేను కూడా ఎవరితో మాట్లాడుతా ఎవరితో మాట్లాడను
హు నీకు రూమ్ లో ఉన్న రూమ్ లో ఉండే వాళ్ళన్నా తెలుసు కదా పేర్లున్నా తెలుసు నీకు నాకు అది కూడా తెలియదు
రూమ్ లో ఎవరు ఉన్నారు
ఏ హాస్టల్ రూమ్స్ లో ఉంటారు కదా
ఆ అకోలు గౌతమి అకోళ్ళు పింకీ అక్క
తుంటాయ్ కదా నాకు అది కూడా తెలీదు అంటున్నా ఆ
నాక్ మౌనిక అక్క స్నాప్ పెట్టింది లే ఇంకా వీళ్లతో వన్ ట్వంటీ టూ డేస్ లెఫ్ట్ అ అనేసి ఏందో పెట్టేసింది వాళ్ళ రూమ్మేట్ తో అట్ట తెలుసు నాకి ఇంకా ట్వంటీ టూ డేస్ ఉంటారు అనేసి
ఓకే ఓకే
హుమ్ మిడ్డేపోయింది అనుకుంట వాళ్ళకి
హుమ్ ఏందో ఈరోజు పోయినము ఆదికి ఎం కూడా జరగల అటెండెన్స్ ఏసుకున్నాడు కృష్ణారెడ్డి నాలుగు లైన్లు చెప్పినాడు
ఆ
అంతే ఆయన పాటికి ఆయన పోయాడు పోయిన టెన్ ఫార్టీకో ఏమో అందరూ ప్రిన్సిపల్ రూమ్ దగ్గరకి వెళ్ళాలంటా అన్నారు
ఆ
ప్రిన్సిపల్ రూమ్ దగ్గరకి పోవాలంటే ఆడకిపోతే ఆడ నుంచి ఆ ఆఫ్ ఆయన ఆయన బిల్లు పే చేసుల్ లామౌంట్
ఒక్క నిమిషం రాజేశ్ సారె
దారూంది కదా
ఆ
అటునుంచి అటుపక్క బిల్డింగ్ కి పంపించారు ఆడేమో చెట్లు లోడు బండి ఉం ది బండిని చూసి ఇళ్ళూ మోపిచేటట్ టున్నారని చెప్పేసి మేము వచ్చేసాం వెనక్కి
ఆ నేను ఇ నందు వాళ్ళది స్నాప్ చూసి అబ్బ వీళ్ళు ఏంది ప్లాన్ టేషన్ ఎప్పుడు నేను లేనప్పుడే చేస్తారా అనుకున్నా
ఆహా రేపు ప్లాంటేషన్ ఈ రోజు దింపారు జస్ట్ అంతే
రేపు ఆయన వస్తారు లే డైరెక్టర్ వస్తాడు సిఈఓ వస్తారు ఆహా
రైట్
ఆహా
ఫామిడి వాళ్ళు మనోళ్లే పోయింది మన సీనియర్స్ పోలా
దింపకపోయినా కూడా పోయి స్ప్రైట్ గా తీసుకొని ఉండాల్ల
ఏంది
దింపక పోయినా కూడా, ఆ ప్లాంట్స్ పోయి స్ప్రైట్ కొనుక్కొని తాగిందల్లా.
అవును పోయినారు. భవ్య వాళ్ళు దింపాలే పెట్లే
ఆ
ఆ బ్యాచ్ బ్యాచ్ పోయి తెగేసి వచ్నారు. రుషిత మాత్రం వెళ్ళిపోయింది. ఇంటికి పోవాల అనేసి
అవును ఆ
ఆ మిగ్త ఎవరు నందు, భవ్య, జల్జాక్షి
ఉహు
అంతా ఏమో నాకు తెలిదు
ఆహా నిన్న కృష్ణారెడ్డి నే, తీసుకున్నాడంట మొత్తము.
లేదే
రెం రెండు రెండు గంటలు తీసుకున్నాడుంట రెండు క్లాసులు
అదేందుకు తీసుకున్నాడంటే ఆ సూర్య సారు హాస్పిటల్ డ్యూటీ పడ్డది
ఉ
ఆయన అప్పుడే వచ్చాడు పాపం తినను కూడా తినలే టైం అయిపోయింది
ఆ
ఇంకెందుకులే అనేసి ఆయన కృష్ణారెడ్డి సార్ని పిలవండి అని అన్నాడు
ఆ
ఆ
నందు చెప్పా
అప్పుడు కాలేజీ ఎవరు తర్వాత ఎన్సినే కదా ఎంసీ తీసుకున్నాడు శిరీషాని గాని కళ్యాణిని గాని పిలవమని చెప్పి కావ్యాన్ని పంపించాడు సోఫియాని కృష్ణారెడ్డి సార్ని పిలవమని చెప్పి పంపించారు
ఆ
అయితే కావ్య పోయ్యేసి కృష్ణారెడ్డి సార్ని పిలిచింది ఈడు పొయ్యి ఆయ్యన్నీ పిలిచ చెడు
ఆ చూడు
వాళ్ళిద్దరు ఎందుకుమే కళ్యాణి కంటే శిరీషా బెటర్ కదా అసలా ఏం చెప్పకపోయినా ఏదో అనంటుంటది
ము ముచ్చట్రైన వేసుకోవచ్చా ఆమేతో శిరీష మేడంతో
ఆ మేడం ఇంట్రెస్ట్ లేదంటే వదిలేస్తది పాపం ఆమె
ఎగ్జామ్ పెట్నా కళ్యాణి ఆ
మిగతా వాళ్ళు అట్ట కాదు కదా అంటున్నా
అవును కళ్యాణి ఎగ్జామ్ పెట్నా
పెట్టల ఈరోజు త్రాడవరు తీసుకుంటాను అని అన్నది
ఆ ఎవరు
త్రాడవర్ కాస్త ఆ ఆ మొక్కలు దింపడానికి అయిపోయింది
ఈ రజు ల్యాబులు కదా ఓ మాకు బిపిపీకి ఈ రోజు
టైం అయింది నేన్ చేస్తా పెట్టెయ్
ఆ సరే
మ్